ఆ వచ్చింది ఇప్పుడు ఆ చెప్ ప్పుడు ఇనవడుతుందా ఇప్పుడు నీకు మంచిగా ఆ మంచి నే వినవడుతాన్నయ్ ఇయర్ఫోన్స్ పెట్టుకోకపోయినా కూడా
నా మాటలు వినిపిస్తున్నాయిగా
వినిపిస్తున్నాయి నీకు నా వినిపి
ఆ ఇనిపిస్తున్నాయి
ఆ తిన్నవా అన్నాం
తినాల ఐస్ క్రీము ఐస్ క్రీమ్ తెస్తే తి
మ్మ్ హ్మ్ నేను కూడా ఇప్పటి దాకానేదిన్న ఐస్ క్రీమ్ మావిడి కాయది. మ్మ్ ఇంకా ఏమేం కూరగాయలు తెచ్చిల్లు వినబడుతందా నా మాట నీకు నీ మాట నాకు వినబడట్లే
పిస్తుందా
ఆ ఇప్ ప్పుడు వినవడుతాంది
తరువాడ్తి ఇన్పిస్తలే ఇప్పుడు స్పీకర్ తీసేస్నా అందుకే ఇన్పిస్తుంది
ఆ అయితే స్పీకర్ వెట్ టద్దు పెట్టకు
చిన్నగొస్తున్నయ్ మాటలు
ఆ నా దాంట్లో గుడా చిన్నగనే వస్తున్నాయ్ నాదాంట్లో గుడా చిన్నగినబడుతుంది ఇది
సరే లే మరి
ఏం లేదు ఈ దోమల్ గొట్టుకుంటా కూచున్నా నువ్వు ఆ నువ్వు
నేన్ గుడా ఇగో మెడ్ల మీదకొచ్చినా ఏ కిందుంటే అసల్ సిగ్నలే వస్తలే సరిగ్గా
ఆ నాగ్గూడ ఇంట్లుంటే సిగ్నల్ రాదు గదా అందుకే నేన్ బయటికొచ్చినా
ఈ పైన భయం అయితుంది గాని అట్లా అలవాటై పోతదనీ వచ్చినా ఎప్పుడ్ రాలే ఇదే మొదట్ సరీ
మ డ్యాడ్ ఊర్నుంచి ఇప్పుడే వచ్చిండు వచ్ ఇంగ దోష లేసిచ్చి మ డ్యాడ్ కీ తింటుండు అహ ఈ రోజే వచ్చిండు
ఉహూ అరే ఈ రోజు నేను మార్కెట్ ఎందుకు కె ఎళ్లినా తెల్సా ఒక ఇది అవ్ అమ్ముతార్ జుడూ కారం కారంగా తినేటివీ చిప్సులు
ఆ ఆ
పద్ రూపాల్ ప్యాకెట్లాద్ది అ అమ్మాయి అబ్బాయి ఒక అబ్బాయి చాలా బాగుండాడు ఆయనను జూద్దామని పోయినా నేను చలు పెట్లేదు పాప
అయ్యో నీ దురదృష్టమా
ఆయనక్ కల్లు జూడా లే పిల్లి కల్లు సుప్పర్ ఉంటడే
అవునా
మేం ఇంక దాన్తోడికీ ఇంగ మా చెల్లెని గూడా యేస్కొని పోయినా చూప్ పైద్దామనీ
వచ్చున్నరా లేదా
లేరు ఈ రోజు వాళ్ళ పండగైంది గదా పండగైనప్పుడూ తర్వాత రోజులు ఉండరంట వాళ్ళు ఏదో ఉంటదంట వాళ్ళకి ముస్లిమ్స్ కదా ఉమ్ ఈన్గా ఊ మూస్కొనొచ్చే నమ్మింకా
ఏంగ్గొనుక్కో లేవా
ఆ ఏం గొనుక్కో బుద్ధి కాలేదే ఐస్ క్రీమ్ గొనిచ్చింది మా మమ్మీ ఇంకా అంతా అయిదే తినుకని వచ్చినాం ఇప్పుడు ఇప్పుడు తిన్నా నేను వాళ్ళు అప్పుడు తిన్నారు
మనము ఒక్కరొక్కరం పోయి అనుకోం తినబుధి కాదే ఫ్రెండ్స్ తో పోతే అని తినబు పేది
ఫ్రెండ్స్తో మనం ఎప్పుడైనావ్తాం అప్పుడు అది కొనాల ఇది కొనాలి తినాల అనిపిస్తుంద
ఆ
వాళ్ళు సది
ఆ మల పానీపూరి కూడా నే మీరు పోయిన తర్వాత నాకు తినద్దు అంది అక్క ఆంటి దగ్గర కాకపోతే వద్దులే నే ఒదాన్ని ఏ తంట అప్పుడేచ్చ
ఆ అవును మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటేనే తినాలి అనిపిస్తారు మంచీగా
ఆ ఎవరైనా ఒకరు ఉంటుంది నేను బుద్దద్ద నేను అక్కడికి వచ్చతార కా బక్క పల్లలు ఏని లేదు వెళలిపోయింది ప్పుడుకో ఎంత ఫాస్ట్గాపెయిందో
గురించి పట్ ఇడియోలు
హ్మ్ ఇంకా దందు కావల్లనే ఓవర్ చేయాలి ఇంకా ఆ పెట్టి ఎంత బలుపుంటే అంత పెట్టిందది హ్మ్ ఇప్పుడు చూసినావా ఇన్ని రోజులే ఏమో ఈమెతో మాట్లాడలేదు ఉత్ మాదా ఏం కూర చాపలు నిన్న చాపలు కదా అదే ఉంది ఈ రోజు మ డాడీ లేడు కదా అదే సరి
నైటూ నైట్ మా నాన్న బిరియానీ తె చున్ను గాని అంత తినుబుద్దేం కాలే మళ్ళీ ఇప్పుడు తినాల అనిపిస్తుంది
ఆ ఉన్నప్పుడు తినబుద్ది గా అది ఇది లేనప్పుడే తినబుద్దయితది.
హ్మ్ మళ్ళీ ఎప్పుడు దేస్తాడో మన మా నాన్న ఎక్కువ తేడే అమ్మ ఏమైనా అయితదని ఇంట్లో చేసుకోమని చెప్తాడు ఏదైనా
ఆ నాగ్గుడా అంతే ఇంట్లోనే అన్ని
ఎప్పుడో నెలలకు ఒక్కసారి రెండు సార్లు తెస్తాడు అంతే అంతకు ఎక్కువ తేడు అ ఏమేమి తినాలంటే బాస్మతి రైస్ తెస్తా చేసుకోండి అంటాడు
మాకు బాస్మతి రైస్ కంటే మాకు మేము ఊళ్ళో బట్టిచ్చినాం ఇప్పుడు బియ్యం ఆ బియ్యంతోని మ
నాగ్గుడా తెలుసా అట్లాంటి బియ్యంతోనే నచ్చుతది బాస్మతి రైస్ తో అస్సలు తినబుద్ధి కాదు కడుపులో మంట వచ్చేస్తది తిన్నప్పుడే
ఆ మళ్ళ కొంచెం తింటేనే ఫుల్ అనిపిత్తది అది
అవును తినబుద్ది కూడా దాన్ దాని స్మెల్ నచ్చదు దెల్సా దాని వాసన
ద దేదో స్మెల్ వచ్చినట్టు అనిపిత్తది
ఆ నార్మల్ నార్మల్ బియ్యం ఉంటయ్ చూడు మనం రోజు తింటాం దాంతో బగారా చేసుకొని చికెన్ చేసుకుంటే సు పర్ ఉంటది ఇంకా అదే మనకి బిర్యానీ లక్క
ఆ కానీ బిర్యానీ గూడా బాంటది నేను మా మమ్మీతోని ఎనడన ఏయమని తీసుకొస్తా చూడు మ మిషన్ కాడికి ఎన్నడన్నా
ఆ బా ప్రెస్టేజ్కె తింట్రగని అది అంత తినబుద్దేం ఏం గాదే డబ్బులు కూడా ఎక్కువ పెట్టాలి దానికి అవును కడుపు కూడా సరి తిన్ గదే తిన్నాక ఫుల్ ని తాగాలనిపిస్తది
ఆ ఎందుకో మరి అది స్మెల్ అది టేస్ట్ కూడా మన అన్నంలాగా ఉండదు వెరేటీగ ఉంటది
అవును అ దాన్ వాసనేనాకంత న చ దాని తినబుద్దే కాలేదు. అయితే
మేము కూడా బియ్యంతోనే ఏసేది ఫస్ట్ లో గాని ఎక్కువ అన్నం మిగిలిపోయేది. అంటే పడేసేటోల్లం ఎక్కువ. ఒక కేజి ఎస్
ఊమ్ఊ రేపు వస్తావు కదా వచ్చేటప్పుడు అది గుమ్మడికాయ స్వీట్ కిల్ తీస్కోండ్రా
ఆ తీసు
ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లో ఫుల్ కూల ఎక కూల్ ఎక్కేంతవరకు ఉంచం
ఆ ఉంచుత గని నీ దగ్గర తెల్లచున్నుందా.
వైట్ కలర్ దా వైట్ కలర్ది తెల చున్ని ఏడుందో తెల్లచున్న నీకేచ్చిన కన్నే
ఆ ఉంది గాని దానికి తోకలు ఊస్పోనే మళ్ల వ దాన్ని పచ్చిపంచబడ్డది. మరక పడ్డది అట్లనే ఉంది.
అరే తెల్లచున్నీ తీసుకురా ఏ మనమా అక్కడ దాన్ని కుట్లు వేసుకుందాము. తోకలు ఊడకుండా
ఉం తెల్లచున్ను ఉంది కాకపోతే అది ఉంది. తోకలు ఉస్ పోయిన కూడా కాని దా మీ దా అచ్చి పులుసు ఉంటది కదా సాంబారు
ఊ ఊమ్
ఇది నూనె వడి అట్లనే ఉంది మార్క ఎంత దూ
దతి ఉతికి అందుకే అదే పోతది.
ఏమో మళ్ల రేపు ఉతుకుతా ఇగ ఇంత సేపు ఉత్ త్కి ఉతకీ యాస్ట్ వచ్చింది రేపు. సబ్బు సంతూర్ సబ్బు పెట్టి రేపు ట్రై చెత్త
అదే నీ ప్యాంట్ ఉందిగా నాకు సరిపోదు కదా.
సరిపోతుంది నాకు ఇంకా చిన్నగా ఉంటది అది.
ఆ అదే తీసుకురా రేపు సరేనా మర్చిపోకు.
ఆల్రెడీ బ్యాగ్ లో పెట్టుకున్నా.
ఆ మళ్ళీ నేను దాని మీదనా ఆధారపడి ఉన్నాయిగ. ఇక్కడ ఈ వీళ్ళుంటారే వీళ్ళ దుకాణంలా నని లే లేదని చెప్ప చెప్పేసిందా అది ఆ పచ్చ కలర్ లేదా అంటా
ఏం కాదిలే నేను పెట్టినా తీసుకొస్తా ని
అ
నేను కూడా రేపు వైట్ కలర్ ప్యాంట్, వైట్ కలర్ చున్ని యల్లో కలరు
ఊ
హ మీదే కలరు డ్రెస్
డ్రస్ ఏది రేపేసుకునేదా.
ఆ ఈ గ్రీన్ కలర్ ప్యాంట్ కిందికి మీదికి
రేపు వేసుకునేది ఏం వేసుకోవాలన అర్ధం కావట్లేదు
ప్యాంట దని కిందికి ఎస్కుంటారు
ప్యాంట్ ఆ అది ఎప్పుడైనా అది ఆ డుగా తెలుసు కదా ఏమ ఎలా చెప్పాలి ఆ కోట్ మూ కోట్టు మూవికి పోనినం
ఆ ఆ
అర్థమైంద ఇప్పుడు
అర్థమయింది
ఆ అయనతో బయటకెళ్తే ఒకవేళ
వేసుకోవచ్చా అప్పటి కోసం ఇప్పుడు అప్పటి కోసం ఇప్పుడ అని
ఆ
అప్పటి కోసం ఇప్పుడు అడుగుతానువా ఇంకా నేను రేపే
అప్పటి కోసం అంటే ఇప్పుడు ఈ ముప్పైకైనా వచ్చే నెలలో అయినా వెళ్దాం అనుకుంటాం
వచ్చి నెలలో ఊరికి పోతనవ్ గా
వచ్చనెల అంటే ల్యాబ్ ఎగ్జామ్స్ అయిపోవాలి కదా సారీ సారీ
ఏం కాదు కానీ
ఆమెవి మ చెల్లి
ఆ అవు కదా
ఆ వాళ్ళ అవి ఏడు ఎగ్జామ్లు ఎన్ని ఉంటాయి కదా అవి అయినాక అప్పుడు వెళ్తా
ఆ
అ
ఎల్లండి సినిమా కి ఏదో సినిమందన్న డార్లింగ్ సినిమా ఉందన్న కదా ఇప్పుడు ఆ సినిమాకి పోరాదు వినపడుతుందా నా మాట
ఆ
ఇప్పుడు సీన్ ముంద అన్నావు కదా ఇలా మధ్యాహ్నం ఏదో సీన్ ముందే పోదాం అన్నావు కదా
రేపా
రేపు కాదు
వచ్చే నెల అ
ఆ దానికి ఓరాదురు మరి
ఆ సరే
ఉమ్ ఎట్ల నచ్చితయ్ నీక సినిమాలకు బోవుడు నాకైతే అసలు నచ్చనే నచ్చదే ఎట్లనచ్చితాయ్ నీకా సినిమాలకి పోవుడాలు నాకు అస్సల్ న. ఛె
ఎందుకే మంచిగ బాంటది చీకట్ల గూసోని పెద్దవి పెద్ద టీవీలో సినిమా సూడొచ్చు మంచిగుంటది.
నా నేను మ్ సైన్బో సినిమక్ బోయ్న. నా పోయినప్పుడు గూడా నేను ఫోన్ దీస్కబొయ్ ఇయర్ ఫోన్స్ దీస్కొని పెట్టుకొన్ జూష్న తెల్సా కాసేపు.
అందుకు
ఏమ్ నాక్ ఫస్టంత ఇంట్రెస్ట్ అనిపీలేదు తర్వాత తర్వాత రాంగ రాంగ మంచిగుంది సీను అప్పుడు జూష్న.
ఉమ్ మొన్ అప్పుడు పోయిన ఇయర్ లో కాంతార సినిమాకెళ్ళాను. అదే ఇంక కాంతారా ఇం కదేం సిన్మా నువ్వొస్తానంటే నేనొద్దంటానా సిన్మా.
ఆ అది మళ్ళా యేషిల్ కదా సె.
ఆ దాన్ కి ఈ రొండి ఇట్ల బోయినొల్లా ఇంక అదే లాస్ట్ ఇంగ ఓలే
ఉమ్ నేనైతే లాస్ట్ ఎప్పుడు వన్ ఇయరై. పెయ్ంది వన్ అండ్ హాఫ్ ఇయర్
పదకొ పోయిన నెల పదకొండో నెలలో ఎళ్ళిన అంతే పోయిన సంవత్సరంలో పద్ కుండ నెల
నువ్వన్న శాన్సార్లు పొయ్నవే నేనద్. అది గూడా బోను మామమ్మోళ్ళు నిన్నే అందరం కలిసిపొయ్ నామ్ సినిమాకు.
ఉమ్
ఉమ్ ఇంకా ఎటు బోదాం. ఇ పార్కు పోదామన్నం గద ఎప్పుడు పోదాం ఇది ఇవ రాదు ఈ బక్కకిల్ల రాదు మనమే పోవుడు మన ఇద్దరమే పోవుడు ఆ కూల్ వాటర్ కూడ రాదు.
పోదం
ఉమ్ ఆ కూల్ వాట్ర్ గూడ రాదు గావచ్చు నాక్ దెల్సి. వైస్ వొత్తా అన్నది గానీ ఇప్పుడు ఈమె గూడ రాట్లేదు కదా ఆమె మ. గురించి మనకేం దెల్సిగ
వొస్తేరాని లేకపోతే మానెయ్ని
ఉమ్ మళ్లొసెస్ తాగు ఇల్లనే ఉండు మళ్ళ జేత్తా.